కరం మేడం ఆ బాగున్నామండి మీర్ బాగున్నారా
ఆ బాగున్నాం మేడం ఏం చేస్తున్నారు తిన్నార
తిన్నారా మేడమ్
ఆ మేం ఆ తిన్నామ్ ఇప్పుడే అయిపోయింది మీరు
తిన్నామండి ఇప్పుడే
అవునా ఏం చేశారు
మేం ఈరోజు అది కర్రి అనేషి రైసు బియ్యం ఆ ఆ అన్నం వండు కున్నామండి దాంట్లో కర్ తినడానిక్ కూర చికెన్ చేసామండి
ఓకే ఓకే హ్మ్ హు పిల్లలా మేడం మీకు
ఆ అవున్ మేడం ఇద్దరు ఒక పాప బాబన్డి
హ్మ్ స్కూల్ కెల్
హౌస్వైఫ్ ఆ స్కూల్ ఒక బాబు కాలేజ్ జెస్తడండి పాప స్కూల్ కెళ్తదండి
ఆహా స్కూల్ పా బాబు కాలేజ్ ఇంటరా
ఆ ఫస్టే అండి ఇంటరె
ఫస్ట్ ఇయరా
అవునండి పాప టెన్త్ పదో తరగతండి ఇప్పుడు
అవునా అయితే మీకు ఇంగ బిజీ ఉంటరు అయితే
హౌస్వైఫేనండి ఇంట్లనే ఉంటాను
అవునవునులెండి ఇంకా టెన్త్ అంటే వాళ్ళన్ కేరింగ్ గా చూస్ ఇప్పుడు ఇంటర్ అన్నాకూడా వాళ్ళు కాలేజ్కి యెళ్తారు కాబట్టి ఆ ఇద్దరిది రెస్పాన్స్బులిటీ ఎక్కువనే ఉంటంది మీక్
ఆవున్ మేడం
అవునా
పొద్దున లె
ఏ స్కూల్ మీ పాపా
ఇక్కడ మాడల్ స్కూల్ అండి ఇక్కడ మా ఊర్లో
ఆహా మోడల్ స్కూల్ దగ్గరేనా మీకు
ఆహా దగ్గరే మేడం ఒక టూ కిలో మీటర్ ఒ రెండు కిలోమీటర్లు ఉంటదండి
అవునవునులెండి బానే ఉంటదా మోడల్ స్కూల్
దాంట్లో మంచి ఫుడ్ అన్నం పెడుతారండి మంచిగా టిఫిన్స్ పెడ్ తరు మంచిగా ఉంటది స్ట చదువు మంచిగా ఉంటదండి పిల్లల కి ఇవి మధ్యల చూస్తారు కదా మీరు చూస్తారు కదా ఫీజులని అదని
అవును అదే బెటర్ కాక కాకపోతే కొంచెము సెంట్రల్ స్కూల్స్ కాబట్టి బానే ఉంటది కేరన్ మోడోల్స్
ఆ బాగ
మ్
కేర్గా తీసుకుంటారండి పిల్లలని అయితే అన్ని అన్ని విషయంలో వాళ్ళే వాళ్ళే ఫుడ్ పెడుతారు కానీ మా పిల్లలు కొంచెం లైట్ గా తింటారండి
అవునవునులేండి అంటే మీ పాప అప్ అండ్ డౌనా
ఆ అప్ అండ్ డౌన్ చేస్తదండి ఆటో హాస్టల్ అది హాస్టలే కొంతమంది పిల్లలు అక్కడే ఉంటారు కానీ మా పాప కొంచెం లోకల్ కాబట్టి వస్తది ఆ అక్కడే ఉంటది మేడం అది మా పాపయ లోకల్ కాబట్టి వచ్చి వెళ్తది ఇగ
అవునం
మ పొద్దునేల్తది మళ్ళా సాయంత్రం ఫోర్ థర్టీ వరకు ఇంటికోస్తది నాలుగున్నర వరకు ఇంటికోస్తది ఇగ
మరి నటెన్త్ అంటే కొన్ని రోజులు పోతే స్టడీస్కు ఉండాలి నైట్
ఆ అవును మేడం ఇప్పుడు ఇంకా ట్యూషన్ ప్ పొద్దున్నే అయిట్ కేళ్తది మేడం ఎనిమిది గంటలకే వెళ్తది వెళ్ళి ఇగ స్టడి అవర్స్ అవి ఇవి అన్ని అప్పుడు ఫైవ్ సిక్స్ అయితంది మేడం ఇంటికి వచ్చేసరికి అ స్టడీ అవర్స్ అని పెడుతారు మర్ ఫోర్ థర్టీ నుండి నాలుగున్నర ఐదు లోపు మళ్ళీ వాళ్ళకు స్డడి అవర్స్ ఉంటాయంట మేడం మళ్ళ
ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం టైం తక్కువ ఉంది ఇంకా వచ్చేకోద్ధి నైట్ నైన్ వరకు ఉంటాయి కదా స్టడీస్ అంటే అవెం
ఆ అవును మేడం ట్యూషన్ పంపిద్దాం అనుకుంటున్నాం మేడం మ్
అప్పుడు ఇంగ అక్కడే ఉండాలేమో కదా
అంటే ఇగ ఆ అంటే దగ్గరే కాబట్టి మేం పేరెంట్స్ వెళ్ళి అ ఎవరన్న వెళ్ళి తీసుకొచ్చుకుంటాం మేడం ఇగ దూరమొల్లు అ క్కడే ఉంటారు కావచ్చు మేడం
ఆ అదే అదే మీకు వాకబుల్ డిస్టెన్సా
ఆ అవును మేడం
నడిచిపోవచ్చా మీరు
నడిచిలేదు మేడం దగ్గరే అంటే ఒక కిలో వన్ మీటర్ నరా రెండు కిలోలు ఉంటాయి మేదం అ బైక్ వే సుకొని మా సార్ తీసుకొస్తాడు మేడం
ఆహా అవునా రోజు తీసుకొని వెళ్ళి మళ్ళ వదిలేసి వస్ స్తారా అహ అంటే రోజూ ఏమి ఇబ్బంది ఉండదా మీకు
అంటే ఆటో మాట్లాడిన మేడం వెహికల్ అది పొద్దున్న తీసుకొస్తది తీసుకొస్ తి తీసుకెళ్తది ఎప్పుడైనా ఇంపార్టెంట్ అయితే తన్ రాను అని చెప్తే మేము పోయి తీసుకొచ్చుకుంటాం మేడం ఆటో మాట్లాడాం మేడం
అది మేల్ అండి ఆ ఒక్కోసారి కుదరదు
ఆ వీలు ఉండదు మా సార్ కి అవును మేడంమ్ అందుకే ఓకే అది చాలా మంది పిల్లలు వెళ్తారు మా దగ్గర వెళ్ళ వస్తారు వారు ఆ అందరు కలిసి వెళ్తారు వెళ్తారు మేడం అందులో ఆటకి వాళ్లు ఆ వస్తారు మా సారు ఊ ఇక్కడ బిజినెస్ చేస్తాడు మేడం పక్కా ఫ్యాక్టరీస్ ఉన్నాయి
ఆహా ఓకే ఓకే అండి ఉ హు పడుకున్నారా మీ పిల్లలు ఈ రోజు హాలిడేనేమో కదా
ఆ అవును మేడంమ్ ఈ రోజు హాలిడే ఇంటి దగ్గరే ఉన్నారు ఆ పీరీల కాడికి వెళ్లొచ్చిండ్రు గుండం కాడికి ఆ పండగ లాస్ట్ కదా మేడం వెళ్లేసి వచ్చిండ్రు ఏ వాడుకుంటారు మేడం
కాలేజ్ అదే మోడల్ స్కూల్ ఏనా
ఆ లేదు మేడం ఇక్కడ మోడల్స్ వేరే వేరే కాడ హాస్టల్ వేసినాం మేడంమ్ బాబుని హైదరాబాద్ లో ఊ హాస్టల్ మేడం
ఓకే అవునండి
మొన్ననే వెళ్ళాడు మేడం
ఉ హు అవునా అవునండి మొగ పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అటు ఇటు తిరుగుతా ఉంటారు
ఆ అవును మేడం అందుకనేసి ఇగ హాస్టలో
ఆ ఉండండి దగ్గరేనా ఊరు మీ ఊర్లోను
మా ఊరికి కొంచెం దూరమే వుంటది మేడం
అవునా ఆ ఉంట ఉ అంతే అంతే మేడం మీరు ఇంటి దగ్గరే ఉంటారా
ఆ మేడమ్
మీరు ఇంటి దగ్గరే ఉంటారా
ఆ మేము ఇంటి దగ్గరే ఉంటాం మేడం హౌస్ వైఫ్ ని ఇగ పని మా సార్ ని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం వండి పేట్టడం ఇంట్లో ఉండడం అవును మేడమ్ ఎటు బయటకి వెళ్ళాం మేడమ్
మామూలుగా ఏమన్నా కుడుతూ ఉంటారా మీరు
ఆ ఆ కుడతమ్ నాయి ఓనుగా నాయి నేను బ్లౌజులు కుట్టుకుంటా మేడమ్ ఇంట్లో ఇట్లా ఎవ్వరివిరావు ఉ అది మేడమ్ మామూలుగా కుట్టుకుంటాము ఖాళీ టైం లో
ఆ
నా మట్టుకు నా శారీస్ ఫాల్ వేసుకుంటా నా బ్లౌజులు నేను కుట్టుకుంటా మేడం అంతే ఆ బయటకి ఇయ్యకుండా ఆ బ్లౌస్ అవును మేడం మామూలుగా వచ్చు నాకు నా మందం మట్టుకు నాకుట్టిన కుట్టుకోవచ్చు
ఊహు బయటవలే కుట్టారా
బయట వాల్లయి కుట్టమేడం అంతరావు ఆ చాలామంది ఉన్నారు ద్నళ్ళకుట్టే వాళ్ళకి వాళ్ళకే ఇచ్చేస్తారు
అవునా నంటి కాంపిటీషన్ ఎక్కుఉంది కదా కుట్టే వాళ్ళు మస్తు ఉన్నావ్ హు హు హ హ హా కాకపోతే మనయి కనీసం మనవి మనం కుట్టుకుంటే అన్నా సేమ్ మనీ సేవ్ అయితుంది
అదే అందుకే మేడమ్ హు హు అప్పుడు ఒక బ్లౌజ్ ట్టాలంటే ఆ నాలుగు వందల యాభై న మూడు వందల నుండి స్టార్ట్ మేడం
అవునా ఇంకా మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సింది మీ గుడా కొంచెం ఇంటి దగ్గర టైం పాస్ అవుతది కదా
అవును మేడమ్ నేర్చుకోవాలి ఇగ అదే
ఆహా ఇప్పుడు గవర్నమెంట్ ఇవి నేర్పిస్తుంది కదా మీ సైడ్ ఉండవా తెలంగాణ సైడు
ఆ ఉంటవు ఉంటవు మేడం ఉంటవు తెలుసుకోవాలి ఉంటావి మేడం అలాంటి మిషన్ఇవ్వడం గవర్నమెంట్ నే
ఆ అదే అదే ఉంటది కదా ఇక్కడ ఆంధ్ర సైడ్ అయితే చాలా ఉన్నాయి
ఆ ఇట్ సైడ్ కూడా ఉంటాయి మేడం అలాంటి
ఆహా
కరెక్ట్ మనం తెలుసుకోని ఎళ్ళాలి
అవునవునండి మీది ఏ ఊరు మీ అమ్మ వాళ్ళది
అమ్మ వాళ్ళది కూడా తెలంగాణ ఇటు సైడ్ మేడం దగ్గరే మా ఊరికి మంచి వాళ్ళకి ఒక రెండు మూడు గంటల ప్రయాణం మేడం
అంతేనా ఇక్కడ ఆంధ్ర ఎప్పు రాలేదా
ఆంధ్ర సైడ్ వచ్చినా మేడం తిరుపతికి వచ్చినా ఒకసారి
ఆహా తిరుపతి అఉన్లే యాక్చువల్గా వచ్చేది ఎక్కువ తిరుపతి ఉంట ఆ అది పుణ్యక్షేత్రాలు అయితేనే వస్తారు ఇంకా ఏదన్నా
సరే మేడం అవును వట్టప్పుడు ఎందుకు వస్త అవ్ మేమ్ అవన్నీ చూడాలంటే చాలా ఉంటాయి గానీ వీలు ఉండదు మేడం అలాంటి
తన్టే అసలు బయటి పోడాన్క
ఆ బయట్ చూడానికి వీలు ఉండదు మేడం పిల్లల్ని చూసుకోవడం కం వాళ్ళకి టైం టు టైమ్ కు అన్ని చూసుకోవడం చదవడం లేయ లేపోవడం హోంవర్క్ చెపియడం అదే సరిపోతది
టెన్త్ అంటే ఏమో కానీ పేరెంట్స్ కి పనిష్మెంట్
అవును మేడం హు హు
వీళ్ళకి టెన్షన్ ఎక్కువ పేరెంట్స్ కి
అవును వాళ్ళు ఇట్లా చదివాల టైం కి తినడం మళ్ళీ అవి రాయడం ఓమ్ వర్క్ రాయడం మళ్ళీ అవన్నీ కరెక్ట్ గా వ్ వెళ్ళడం మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళనీ చూసుకోవ చూసుకోవాల్సిస్తది మేడమ్ మళ్ళీ పొద్దున్న త ఆ పొద్దున టైమ్ టేబుల్స్ అన్ని సిస్టమ్స్ అట్లా పెట్టు పోడ పొద్దున్ లేసి మళ్ళా చదవాని లేపడం వల్లని వాళ్ళతోనే ఉండాలి మేడం ఇగ ఏమి ఎత్
టెన్త్ అంటే వాళ్ళ వాళ్ళ వెనక మనం కూడా పరిగెత్తుతూ ఉండాలి లేకపోతే వాళ్ళు ఇంగ నెగ్లిజెన్స్ గుంటే కష్టం
పిలస్తేనే కదా మేడ మంచి మళ్ళీ తే మళ్ళీ దాంట్లో పి తేచ్చేది మ్ చేద్దాం అంటే అదే మేడమ్
హు ఉంటరు నా అంతే న ఇంటర్ కూడా ఉందా మోడల్ స్కూల్లో మీ సైడ్
ఆ ఉంది మేడం ఇ ఇక్కడ తెలంగాణలో చాలా ఉన్నయి మోడల్ స్కూళ్లు.
స్కూల్లో ఇంటర్ కూడా ఉందా కంటిన్యూ
ఆ ఇంటర్ కూడా ఉంది మేడం ఇంటర్ కూడా ఉంది.
అయితే బె ఇంగా బెటర్ లేండి మీకు ఇంకా అదైనా అట్లనయినా. ఇంటర్ వరకు కంటిన్యూ అవ్వచ్చు. మళ్ళా బయటికి ఎళ్ళడము ఇ ఇబ్బంది పడ్డం కంటే ఆ వన్ కిలోమీటర్ అం ఇంక మేలు కదా టెన్షన్ ఉండదు, భయం ఉం ముందు ఒక ఫైవ్ మినిట్స్ లో వెళ్ళొచ్చు రావచ్చు. ఉ అందులో ఇప్పుడు రోజులు అస్సలు బాలేవు ఆడపిల్లలతో ఇబ్బంది. ఎంటి భోంచేసారా అందరూ, పడుకున్నారా? భోం చేెస్
ఆ చేసారు మేడం భోం చేసారు ఇప్పుడే ఇగ పడుకుంటార మేడం.
అవునవునండి మళ్ళా మీరు తొందరగా లేవాలేమో కదా ఎర్లీమా
పొద్దున్న ఐదు గంటలకే లేవాలి మేడం మళ్ళీ.
అవునా అదే కదా వీళ్ళ అందరికి వం వం అంటే అక్కడే తింటదా మీ పిల్ల మీ పాప
లేదు మేడం ఇంటి దగ్గరే బాక్స్ తీసుకెళ్తది మేడం. అప్పుడప్పుడు తింటదు, అప్పుడప్పుడు స్నాక్స్లు ఇగ బాగా సేపు అక్కడ ఉండాలి కదా మేడమ్. ఏమన్నా తినేటీయి పెడతం మేడం పొద్దునా.
మెన్స్ అంటే కొంచెం స్ట్రాంగ్ గా తినాలి.
పొద్దున్నే పాలు తాగి బూష్ట్ పాలు తాగుతది మేడం, తాగేసి కొంచెం టిఫిన్ లాంటివి చేస్ తది ఏమైనా స్నాక్ బాక్స్ తీసుకెళ్తది మేడం. అమ్మకు కొంచెం అక్కడ కర్రీస్ నచ్చయి కూరలు నచ్చాయి మేడం ఇబ్బందిగా తింటది అనేసి ఆ ఓకే మేడం ఓ కే నాకు కూడా వర్కుంది మేడం, థ్యాంక్స్ మేడం ఈ విలువై విలువైన సమయాన్ని మాకు